ఏంది నంది
మండి ఆహా బాగు ఉన్నామండి
ఏను కూరా అండి వాళ్ళ మీది
చికెన్ అండి
చకిన్ ఎట్లా చేస్తారండి
చికెన్ కడిగి పెట్టుకోవాలండి కడిగి పెట్టిన తర్వాత నూనె వేసి ఉల్లిపాయ లు పచ్చిమి ఇచ్చి టమోటాలు అల్లం పేస్టులు లేపాలండి వేపిన తర్వాత చికెన్ వేయాలండి ఉప్పు పసుపు వేయాలండి తగినంత కారం వేసుకోవాలండి సిమ్ లో పెట్టాలండి ఉడికిందో లేదని చూసుకొని కట్ చేయడమేనండి మీదేం ఏం కూరండి
మాది ఇవాళ చికెనే అండి మీలాగే చేస్తామండి మేము
ఆ
మా ఊర్లో వాతావరణం ఎట్లా ఉందండి
చల్లగా ఉందండి
మామలు పడు పడుతున్నా మీ ఊర్లో
పడిందండి ఉదయం పడింది ఉదయం పడిందండి వాన
మా ఊర్లో కూడా వాతావరణం పడంది బాగుందండి ఆ చల్లగా ఉంది కొంచం ఉదయం వాన కూడా పడిందండి మా ఊర్లో
ఆ ఊర్లోగాందండి వానబడింది చల్లగా ఉందండి వాళ్ళంతా చల్లగా ఉంది
అవునండి ఆఊర్లో కూడాడ ఆట్లా ఎడాకాలం సెలవులకి ఊర్లకి వెళ్ళలేదా అండి
న
పింక వెళ్ళొచ్చాం
హెచ్చ మిషన్ క వెళము
ఆ బీచ్ కి వెళ్ళామా అండి
వ వెళ్ళ వెళ్ళమండి మీరండి మీరండి
మేము కూడాడా ఎళ్లామండి మేము విజయవాడ ఎళ్లామండి విజయవాడ వెళ్ళాం హైదరాబాద్ లో హైదరాబాద్ కూడా వెళ్ళామండి హైదరాబాద్ లో చార్మినార్ చూసాం అక్కడ కూడా షాపింగ్ చేసామండి బాగా బ్యాంగిల్స్ కొనుకున్నా
మేము వెళ్ళొచ్చామండి
ఆ మీ ఊరే ఊరండి అమ్మ వాల్ళూరు
పామూ దగ్గర రామాపురం అండి పల్టూరు
ఇమేమి ఉంటాయండి పల్లెతూరులో ఎట్లా ఉండడిది
వాతావరణం చల్లటి గాలోచిద్దండి చెట్లున్నాయి
హ
అన్నిఉన్నాయండి
అ
పల్లెటూరు మొత్తం అన్నీ ఉంటాయండి
బత్తాయి చెట్లు అలాంటి నిమ్మ చెట్లు అన్ని ఉన్నాయండి బత్తాయి బత్తాయి చెట్లు నిమ్మ చెట్లు అన్నీ ఉన్నాయండి మీ ఊర్లండి
ఆ ఊర్లో కూడా ఉందా అండి
ఎ
చానా చెట్లు ఉన్నాయి మీ ఇంట్లో మొక్కలు ఏమేమి ఉన్నాయండీ
త్తునుండి మల్లె చెట్టు జామ చెట్టు
ఏమో
నిమ్మ చెట్టు
మ్
మర్రి చెట్టు వంగ చెట్లు టమోటా చెట్లు పచ్చిమిర్చి అన్ని ఉన్నాయండి పండిస్తున్నామండి ఇంట్లో
అవునా నీళ్లు ఎప్పుడెప్పుడు పోస్తారండి మీరు
తిరమండి టూ టైమ్స్
ఇంగా
మీ ఇంట్లో అండి
మా ఇంట్లో కూడా ఉన్నాయి అండి చానా ఉన్నాయి మల్లెపూలు చెట్టు జాన్ చెట్టు మం దారం చెట్టు లిల్లీ చెట్లు గులాబీ చెట్టు లావు గుండిద్ది కద అండి మల్లె ప్వువు గుండె మల్లె ఎందో అంటారు దాన్ని అది చ ఆ చెట్టు కనకాంబ్రాలు చెట్టు వంకాయ చెట్టు
టమాటా చెట్టు
మ్మ్
అయ్యి ఉన్నాయండి
మ్ హు అన్ని ఉన్నాయండి అమ్ముతారండి
అమ్ముతామండి
మ్ హు హ్మ్
ఏమో దాని బిఎన్లో ఆ.. ఎంతో టైమ్కి వస్ స్తామండి రెండు రెండు సార్లు పోస్తాం మేము కూడా ఉదయం సాయంత్రం
నీళ్ళు అండి
ఆ
నీళ్లు పోస్తార ఉదయం సాయంత్రం
ఆ అవునండి
మ్ హు మేము ఉదయం సాయంత్రమే పోస్తామండి
పని అయిందా అండి
ఏందండి
పని అయిందా ఇంట్లో వర్క్ అయింద అండి
క ఇంట్లో కస్సు జిమ్మానండి అంట్లు ఉన్నాయండి ఒక అమ్మాయి జడేసానండి
ఆ అవునా
మీరండి
మాది కూడా అయిపోయిందండి పని మొత్తం చేసేశాము
మ్ హు చేసారండి మా అంట్లు ఉన్నాయండి
ఇంకేమి అండి సంగతులు
ఏమున్నాయ ఏమి లేవండి పిల్లలు స్కూల్ వెళ్తున్నారు వర్క్ చేసుకుంటున్నారు
అ
వర్క్ అవి చేస్తున్నారు ట్యూషన్ కి వెళ్తారు మీ పిల్లలండి
ఆ
మీ పిల్లలు
మా పిల్లలు కూడా ట్యూషన్ కెల్తారండి
అ స్కూల్కి వెళ్తారండి
వెళ్తారండి స్కూల్కి ట్యూషన్ కి
స్కూల్ ఎప్పుడు జాయిన్ చేస ఎప్పుడు జాయిన్ చేసారండి స్కూల్లో అ ఎందండి
వంకాయ వంకాయ కూర వచ్చా
వచ్చండి వంకాయలు ముక్కలు కోసి పెట్టుకోవాలండి నూన్లో
ఆ
ముక్కలు కోసి పెట్టుకొని ఉల్లిపాయలు టమోటాలు పచ్చిమిర్చి కోసుకోవాలండి నూనె కాగనివ్వాలండి పచ్చిమిర్ పచ్చిమిర్చి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత టమోటాలు వెయ్యాలండి పసుపు ఉప్పు వేయాలండి వేసిన తర్వాత వంకాయ ముక్కలు వేయాలండి కొంచెం కొద్దిగా మనం తగినంత చింతపండు పులుసు వేసుకోవాలండి వంకాయ ముక్కలు వేసి చింతపండు పులుసు వేసినాక కారం వేసుకోవాలండి
అ
మీరండి
మేము కూడా ఇట్లానే చేస్తామండి
మీరు అట్లనే చేస్తారండి
ఆ
సడి
చేస్తారండి
ఆ
ఫిష్ ఫ్రై ఎట్ల చేస్తారు చాపల్ కూర చి చాపల్ ఫ్రై
ముందు చేపలు కడిగి పెట్టుకోవాలండి కడిగిన తర ప్లేట్ లో పెట్టుకోవాలండి నూనెకి బాగా కాగనివ్వాలి చేపలు మునిగినంతగా నూన వేసుకొని నూన్లో బాగా వేగని ఇచ్చి చేపల ముక్కలు పక్కన పెట్టుకొని మసాలా వేసుకొని నూనెలో బాగా ఎర్రగా వేగనీచ్చిన తర్వాత పసుపు సాల్ట్ ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకున్న తర్వాత ఈ ముక్కలు దాంట్లో వితేయాలండి మనం ఎలా వేగనిఇచ్చాం కండి చప ముక్కలు వేగినీ దాంట్లో వేయ్యాలండి ఒక పైన కొత్తిమీర చల్లుకోవాలండి ఇంక అంతేనండి
కూరలన్నీ మీరే కూరలన్నీ మీరే చేస్తార అండి ఇంట్లో
మేమే చేస్తామండి మేమే చేస్తామండి మేమే చేస్తామండి మేమే చేస్తామండి
ఏంటి
ఏమండి వంటలు ఇంట్లో పని మొత్తం అండి స
మేము కూడ అన్నీ చేస్తామండి
అవునా
వంటలు ఇంకేమేమి వచ్చండి మీకు
అందులో దొండకాయ పచ్చడోచ్చు బీరకాయ పచ్చడోచ్చు
బీరకాయ పచ్చడి చెప్పండి
మనం పచ్చిమిరపకాయలు నూనెలో వేపుకోవాలండి జీలకర పచ్చిమిరపకాయ వేపి పక్కన పెట్టాలి టమాటాలు వేపాలండి నూనెలో వేపిన తర్వాత బీరకాయ ముక్కలు నూనెలో మగ్గనివ్వాలండి మగ్గనిచ్చి తర్వాత మిక్సీకి పచ్చిమిరపకాయలు వేగించినని ఉప్పు మిక్సీకి వేయాలండి వేసిన తర్వాత టమాటాలు వేయాలండి లాస్ట్ లో బీరకాయ ముక్కలు వేయాలండి చింతపండు వేసుకోవాలి చిన్నీఉల్లిపాయలు వేసుకొని ఒక రౌండ్ తిప్పేసిన తర్వాత కట్ చేయడమేనండి
ఆ
దొండకాయ పచ్చడి ఇంకా సేమ్ అలాగేనండి దొండకాయ పచ్చడి నూనెలో వెంపి పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి టమాట నూనెలో వేపుకోవాలండి చింతపండు ఎసుకోవాలి జీలకర వేసుకావాలండి
ఆ
మీకేమేమి వచ్చండి
ఇంకేమండి సంగతులు
సంగతులు ఏమున్నాయండి బజార్ వెళ్ళిొచ్చామండి ఇవాళ్ళ సండేగాండి
మ్మ్ హ్
షాపింగ్ చేసి వచ్చామండి
ఎక్కడెక్కడికి వెళ్లారండి మా పిఎస్ఎన్ మార్టీకి వెళ్ళారా
ఆ ఎల్లమండి
ఏటేళ్తున్నారు
ఇక్కడ సరుకులు తెచ్చుకున్నామండి
అవునా
సరుకులు బీచ్ కి సినిమాకి వెళ్ళామండి
ఏం సినిమా అండి
మా ఇంటి బంగారం అదే సమంత వత్తావేంటి బంగారం
అవునా అయితే బాగా ఎంజాయ్ చేసినట్టున్నారండి
అవునండి బాగా ఎంజాయ్ చేసాం ఇవాళ
మ్మ్
మీరండి మీరు వెళ్ళారండి సినిమాకి
ఎళ్ళలేదండి మేము ఎల్లం
మ్మ్ హ్
హ్హ్
వెళ్లొచ్చు గా అండి
డబ్బులు ఉండాలిగా అండి
ఆ
మీకు ఏసీ ఉందా అండి లేకపోతే మీరు బయట పడుకుంటారా
మేము బయటే పండుకుంటామండి
అబ్బా దోమలు కుట్టవా అండి మీకు
హు హుమ్ కొట్టవండి దోమ తారీఖు కట్టుకుంటామండి. దోమ తెర కడ్తాము
అవునా ఇంకేదండి సంగతులు
ఏమున్నాయండి అన్ని వెళ్ళొచ్చాం బజారు ఇంటి పనులున్ని చూసుకున్నా పిల్లల బుక్స్ కొన్ ఆ వచ్చండి
చెప్పండి
ముక్కలు కోసుకోవాలండి బెండకాయలు ముక్కలు కోసి పెట్టుకొని నూనె వేసి తాలింపు గింజలు వేసుకొని కరిపాకు ఏసి దొండకాయ ఈ బెండకాయ ముక్కలు దాంట్లో వేయ్యాలండి వేగిన తర్వాత ఉప్పు పసుపు వేయాలం
సరే అండి సరే అండి రేపు కలుద్దామండి.
ధన్యవాదాలండి ఆ